నేను హలో వినిపిస్తుంది.
కాల్ కట్ అయిపోయింది మీరు చూసుకున్నారా అండి.
లేదు మీరే కట్ చేసారేమో అని నేను అనుకుంటున్నాను.
లేదు అది కట్ అయిపోయింది. అది మీరు గ్రహించలేదా. జి
లేదు లేదు లేదు ఉంటయి నేను మా తమ్మున్ని బాగా కొడుతున్నాను.
అవునా చెప్పనే లేదు మరి.
ఎందుకు?
గజ్జెలు చిన్న పిల్లలని అలా కొట్టడం, హింసించడం చాలా దుర్మా గాకరం అది మంచి పని కాదు.
అస్త
మరి మీరు ఇలా చేయగల కారణాలు ఏంది.
కొట్టాలనిపించింది, కొడుతున్నా.
దాన్ని మంచి కోసం కొడుతున్నారా. లేక మీకు కోపం వచ్చి కొడుతున్నారా.
కాని మంచి కోసం కొడుతున్నా.
మనం కొట్టి అయినా మంచి చేయాలనుకున్నా మీ ఆలోచనని నేను గౌరవిస్తున్నాను.
వా వా వా వా
ఒక్కనిమిషం హ్ చెప్పండి ఇంగా. ఏందిది ఇది.
ఇంకా ఎంలేదు.
హ్ ఏదో రాండమ్ గా తీసినా. ఈ రోజు మీరు కాలేజ్కి పోయారా లాలర్. డాలర్ అది. హ్ చెప్పండి ఈరోజు మీరు కాలేజీకి వెళ్ళారా
చెప్పాలి
హలో వినిపిస్తుందా
వినిపిస్తుగాని చె
మీరు నా మాటల మీద దృష్టి పెడతలేదని నాకు అనిపిస్తుంది
మీదే మీదే కడ మాట్లాడుదు
అది మా ఫ్రెండ్ పిలవడం వల్ల నేను వాళ్ళకి జవాబు ఇస్తున్నాను
వా వా వా వా
ఇప్పుడు చెప్పండి
ఏం చెప్పాలి
మీకు ఏ క్రీడ అంటే చాలా ఇష్టం
చదారంగ అంటే చాలా ఇష్టం
మీరు ఎక్కువగా ఎలాంటి క్రీడలు ఆడడానికి ఉత్సాహంగా ఉంటారు
కబడ్డీ బ్యాట్స్మెన్ చెస్
ఇ మీరు ఏ క్రీడాలో ఆడారా
నేను చెప్పినా ఈ క్రీడలున్నీ నేను ఆడైనావే క్రికెట్ కూడా చాలా వరకు ఆడతాను కొన్ని కారణాల వల్ల ఆడలేకపోయాను
ఈ అన్ని క్రీడాలు మీకు ఆసక్తిగా అనిపించిన క్రీడ ఏది
చెస్
ఎందుకు
రాజ్యాన్ని గెలిపిచాచ్ కూర్చొని అన్ని పనులు చేపంచవచ్చు అన్ని సంపాదించవచ్చు
తెలివిగా ఆడే ఆట అంటున్నారా
కేవలం ఒక తెలివి ద్వారా సాధ్యం సాధ్యపడే ఒక ఆట గుర్ర చాలా షార్ప్ అవుతుంది మీ యొక్క మేధస్ యొక్క శక్తి పెరుగుతలకు ఆలోచన శక్తి పెంచడానికి యొక్క చదరంగం చాలా ఉపయోగపడుతుంది మానసికంగా ఉల్లాస పడుత పచ్చడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది
కానీ ఈ చదరంగం వల్ల శరీరానికి ఏం ఉపయోగం ఉంటది
మీద్దర డిస్టెస్ పెట్టినట్యితే మీ యొ శరీరంమాటం మీద చాల సఖ చెందుతుంది అబోల
శరీరం ఏ పని చేయకుండా మెదడు ఒకటే పని చేస్తే మిగతా శరీరం ఎలా యాక్టివ్ గా ఉంటది
హగా ఉంటనే ఉంటదు అనే ఉంటదు
అదే ఎలా ఎందుకు
ఎందుకంటే ఏం చెప్తరు
మీరు చాలా ఇష్టంగా ఆడే ఆట కదా చెప్పండి ఆ క్రీడాలు ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి
దాంట్లో గుర్రం మొదటిగా రాజు మంత్రి ఉంటారు
ఉ
ఒంటే ఉంటుంది కుర్రం ఉంటుంది ఏనుగు ఉంటుంది వాళ్ళ సోల్జర్స్ సిపాయిలు ఉంటారు
ఊ
ఇవన్నీ ఎయిట్ ఇన్ టూ ఎయిట్ కాలం కాలం రో కాలం ఎయిట్ ఇన్ టూ ఎయిట్ లో ఉంటది ఎయిట్ ఇన్ టూ ఎయిట్ దాటితే లో ఉంటుంది
ఉ
మళ్ళా సిక్స్టీ ఫోర్ బాక్సులు ఉంటాయి దాంట్లో
అవునా అందులో నల్లవి తెల్లవి అంటే ఏమి ఉండవా
ఉంటాయి ఉంటాయిం ఆ రెండుకి మధ్యన గడిసానే రెండు వేలు పిల్ల గడేశానాగా మారదు ఆడ ఆడే విధానము దానికి కొన్ని పద్దతులు రూల్స్ ఉంటాయి ఆయే అవి పాటిస్తూ ఆడాలి ఆ
చాలా ఆసక్తిగా ఉన్నది
అవునా
చెప్పండి మీరు మొదటిగా ఎలా ప్రారంభిస్తారు మీ ఆటకి
దీనికి వివరించడానికి ఏమి రావు
ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు మీరు గెలవడానికి
అర్థం కాలేదు
వేరేది చెప్పండి
ఎందుకు మీరు మీ క్రీడా గురించి మాట్లాడాలి అని అనుకుంటలేరా
ఎస్
ఎందుకు ఏమైనా అసౌ కర్యంగా ఉందా మీకు
అసౌకర్యంగా అసబ్యాకరంగా ఉన్నది
నా మాటలు మీకేమైనా బాధ కలిగించాయా
ఎస్ నాకు నచ్చలే అది మట్లాడడం
దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను
క్షమించాను శిక్షిస్తాను
శిక్షించ అయనా క్షమించగల మనసు ఉంటే చాలు
ఎలాంటి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు
ఎలాంటిదైనా
అంటే
మీ గొప్పతనం ఏందో మీకు తెలుసా
అ
పయితే ఈ గొప్పతనం ఏమిటో మీకు తెలుసా
అర్థం కాలేదు
ఆ మీ యొక్క గొప్పతనం మీకు తెలుసా
తెలీదు మీరు వివరించండి
మా అనియ్యా వస్తున్నాడు మీ వ్యక్తిత్వంలో మీరు శిక్షించి అయినా ఒక మనిషికి బాగుపడాలి లని చూస్తారు
ఆ
శిక్షించి అయినా ఒక మనిషికి బాగుపడాలని అదే హ్మ్మ్ ఒక మనిషిని బాగు పెట్టాలని చూస్తారు అది మీ వ్యక్తిత్వంలో చాలా మంచిది గొప్పతనం హ్మ్మ్ హ్మ్మ్ అర్థమైయిందా మీకు
అర్థం కాలే
హ్మ్మ్ ఉన్నాడు బడి చెప్పండి ఇంకా
ఇకేం చెప్పాలి
ఇంకా మీరు ఏమైనా మాకు చెప్పాలని అని అనుకుంటున్నారా
ఏం లేదు మీరె చెప్పలే అంటే బాగుంటంది
ఇంతసేపు మేమే మాట్లాడాము అది మీరు గ్రహిస్తే చాలా మంచిది
మీరు మాట్లాడుతున్న మా అమూల్యమైన మాటల మాటలు రావట్లేదు
అదే
చాలా మంచిగా ఆస్వాదించాను ఆపండి మీరు మాట్లాడే మాటలా ఏ చెప్పలేదు
నా మాటలు మీకు వినిపిస్తలేవా
ఎస్ అవును
అయితే నా ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉందేమో వినిపిస్తుందా మీకు
కనిపిస్తుంది చేపండి
లో వాయిస్ మీకు క్లారిటీగా లేనందుకు నేను చాలా చింతస్తున్నా నను కట్టతది అది హలో బర్డే ఎప్పుడున్న ఫస్ట్ డే నేను ఇనిపిస్తుందా
నా మాటలు మీకు క్లారిటీగ లేనందుకు నేను చాల చింతిస్తునను అ
అది చినిపిస్తున్నారు కాదు చింతిస్తున్నాను